హలో వినిపిస్తుందా క్లియర్గా.
ఆ వినిపిస్తుంది.
హలో
ఆ వినిపిస్తుంది.
మీది కట్ అయింది, ఇప్పుడు వినిపిస్ అ వినిపిస్తోంది
ఓకే ఓకే
ఉ పడుకోవా ఏసేపు అఐదుదు పడుకోనే మాట్లాడునా
ఇది ఎస్ఎస్బి ఏంది ఇది ఎస్ఎస్బి కాదు ఎస్ఎస్సి జాయిన్ ఇండియన్ ఆర్మీ ఇది ఉంది కదా నిన్న చెప్పినా కదా ఫీమేల్ ది
అదే
అది ఎలా అప్లై చెయ్యాలో తెలుసా నీకు
ఇప్పుడు ఏమి నీకు ఆ ఇండియన్ న్యావి ఆఫీసర్ వెబ్ సైట్ లోకి పోయి చై
ఇండియన్ నేవీ కాదు ఇండియన్ ఆర్మీ
ఇండియన్ ఆర్మీ వి అవన్నీ వేస్టు అవి రావు అంటే ఇట్లాంటివి ఇట్లాంటివి నేవీ ఒకటే లైక్ ఓఫీషియల్లి వెబ్సైట్ ను తీసుకుంటది కానీ ఆర్మీ తీసుకోదు ఆ జస్ట్ నామ్ కే వాసు కే అట్ల పెడతారు కానీ వాళ్లేమీ డైరెక్ట్ ఇవ్వరు జాబ్స్ ఏతే ఆ ఆఫీసర్ రోలు ఏంది టూ ఇయర్స్ ఐ ఉంది త్రీ వేస్ ఓ సర్టిఫికెట్స్ డైరెక్ట్ ఇంకోటి సి డీ యాసి మూడే ఉన్నాయి అవన్నీ నామ్ కే వాస్కే పెడతారు కానీ రావు నే వి ఒక్కటే ఉంటది గాని
లో చేసుకున్
ఏదో పిల్ల వాళ్ళు పిల్లోడు నేను చేసినా కదా నేను నేవీ కూడా చేసినా ఎట్ల పని ఏమి లేదు ఎ
ఉహు
ఇంకా అవి అని లైట్ తీసుకో సక్కగా ఎన్ని సార్లు చెప్పాలా నీకి సీరియల్ సీరియల్ ఆన్ ఎందుకు ఊకనే మరి అవి ఇవి నువ్వు డిస్ట్రాక్ట్ ఎందుకు అవుతున్నావ్
డిస్ట్రాక్ట్ కాదు ఉ జస్ట్ అప్లై కదా హలో హలో హలో హలో ఏం సౌండ్స్ రావట్లే కామోష్ ఉన్నా సౌండ్ ఒస్తలేదు అభి విన్పిస్తుందా నేను చెప్పేది యాప్ తీసి రావాలా